ఇప్పుడు రగం తెలుసుకునేప్పుడు
హ నర్మా
అల్లో
హలో హ హలో హ
ఆ
చెప్పండి
ఉద్యోగం పెట్టుకునే వాళ్ళు డైలీ లైఫ్ ఎలా ఉంటది
యోగ చేసుకనే వన్డే స్ ఎలా ఉంటుందింటే ఆ మ మార్నింగ్ మార్నింగ్ డస్మ్ మార్నింగ్ లేద వర్కల వాళ చేసుకున్నామా డ్యూటీ కి వెళ్ళాము మళ్ళీ వచ్చావా పడుకున్నామా అంతే
ఉద్యోగాదు చెయ్యాల ను వాళ్ళ అయితే లేట్గా లెగ్గుతారు తింటాడు ఏదో బటి ఫోన్ ఫోన్చూస్తూ ఉంటాడు టీవీ తు కొంటాడు తింటాడు మళ్ళీ పడు కుంటాడు
మనె బోకుండదు
ఇంకా
ఇంకా ఎందో అ జాబ్ కి వెళ్ల వాళ్లు ఎప్పుడు చూసిన అ అంత బిజి బిగి బిగి అందు అందులోనే ఉంటారు ఫ్యా నీ క్లెయిమ్ ఎవరు
ఉమ్ అవును ఆ టవాల్ అలా ఈ ఎమ్ ఐ లకి లోన్ కి కట్టా డిపో చీ
ఆ
తప్పే లేద్ వలయితే
అవున్ ఫ్రీగ మాట్లాడుకునేందుకు కూడా టైమ్ ఇవ్వరు కనీసం
అవునా అత్త పోన్ తేతిన మాత్తత్త కాలి ఉన్నాడు ఎప్పువ ట్లో ఉన్నాం తీ క్యా వోన్
ఎ ఇ ఇప్పుడు అక్కాల అక్కడ వరకు ఎక్కడ పడు చెత్తునావ బిజీ బిజీ బిజి లైఫ్ లో బిజి బిజిగా ఉంటా మార్నింగ్ నుండి మార్నింగ్ నుండి మళ్ళీ నైట్ నైను వరకు
అ నైట్ కన్నాక పట్టుకుంటద అంటే అది లేదు ఫోన్ ఉమ్ ఫోన్లతో క్కవడి కా టేపు ఏ ప పట్టుకుంటారు
అ గుండు గుండు టై మళ్ళీ మళ్ళీ పన్నె పన్నెండు వరకు పరుకోకుండా అలాకుంటడు మళ్ళీ పొదున్నే పొదున లేసి హా డాడీ పొదున లేసిస పొదున టైమ్ అని అంటడు
కంగాలు గ లేతే కంగాలుక టిఫిన్ కూద తేకున్నా వెల్లిపో
ఏవో దు దు బిజీ లె బిజి లైఫ్ అ ఆరోగ్యం చూసుకోదు
అదే ఉద్యోగం లేకపోతే టికా అదే ఉంటదు కాబట్టి వాళ్ళ తం
ఓ
ఇప్పుడు తింటా దోట్టె ఇడు ఎప్పు పట్టుకుంటాడో తేలీదు
య ఎప్పుడులాకుంటారు కూడా తెలియదు
ఆ వాళ్ళ పేడెంట్మ్మా అది గొత్తదు
అతేూల కలే అ లేదు ఆ అ జై శివ ఈ వచ్చ ఎ ఎందు పాడ ఏ ఉన్నా ఖాళీగా ఉంటే ఏది వతదే నీకు అదండి
అన్ని తప్పడు లో పత ఆ పక్కల వాళ్ళు ఎటు లేదు ఏమీ తేలేదు త త అవును అనా మే కుత్త పెట్ట కుత్తవ పెట్టటిని ఉంటా అది అలాగ ఉంటుంది
అదే ఊ దేధే అలా ఎంతకుందా
టేకప్
ఊ
కానీ పర్కేది వరికద వాళ్ళ ై పూల్ పూల్ని బా బాధ ఒక్కాల అని అంటాారు కాకపోతే పని చెయ్యకుండా కాలిగా ఉండే వళ్ల తను గురుహనంట
ఊ వంట ఎమనాయల్ పట్టయ్య దన్నా తెయలేదు వా అదే మామూలుగా ఉండే వాళ్ళయి తే అతే అవ్వకత ఉన్నా తెయల్లేదు
ఏం లేదు అదే ఇంకా
ఏలా టంతావ్
మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ వ రాపో బట్ నాబండి ఇలా డబ్బులు కూడా సంపాదిస్తారు కాబట్టి నేనైతే వర్కింగ్ కి కద అ
ఊ ఏయవతే కదా అదక కళ్ళే దో ఎట్టలాగలాన్నా పమిట్ట నాకర్లేదు ఇంతప్పుడుంత కాపట్టి వాళ్ళకి తిన్నట్టున్నట్టు ఉండదు వీకెండ్ లో
అవును
హ్మ్ ఇంక తినం పిల్లల అయితే పెట్టి ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటరు
అవు చిన్నిపిల్లలు మళ్లీ మ మళ్ళీ అలా ఐతే రాదు
ఆడా ఆకలి ఎ ఏడుతాడు ఎడితే పాలు పాలు ఇత్తే పడుకుంటాడు అంతే
ఎందు ఏమైంది
ఆ
అవును
కూలి అయప్ప అంటే చెప్పక్కర్లేదు పొద్దునే
స్కూల్కెళ్దా మని మళ్ళీ హోం వర్క్ చేదామని ఇంటికి మళ్ళీ మళ్ళీ ఇంటి నుండి ట్యూషన్కెళ్దాం ట్యూషన్ కెల్లాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రావడం అయిపోయ
కోదట్ కూడా సమె
హ్మ్ కో
కాకుంట్ బట్టర్నాట్యం దంచింగ్ సింగింగ్ నే ఉంటాయి అ కొంతో కొంతాం కొం అ కదా కొంతమంది కొనే వాళ్ళు
అవున్ నాన్నబెట్టి
ఇలా చూస్తే మల్లోట్ టీ జెల్లో కాద చేతన్నాడు
అవును
వాళ్ళ లైట్ పింకా కా కొంచెం కష్టంగా ఉంటది
అవురు కట్టంగానే ఉం వాళ్ళ వాళ్ళ చాల చాల కట్టంగా
ఆ అటు చదువుకోవాలి ఇటు యాక్టింగ్ చెయాలి
ఉమ్ మళ్ళీ స్టూడియో కి వెళ్ళాలి మార్నింగ్ ఉదయానికే పోవాలి పాటికి దేనికో పోవాలి మళ్లీ మేకప్ ట్రైనర్ గా పోవాలి అందుకు దేనికో ఒక దానికి
అవును మనీ కూడా వస్తాయి లే కాదనను కాదు మరి ఏదైనా
మ మందే ను టైం ఎంతనే ఇక్కడ మన స్కూల్లో
హు మన్న అంటే మన్నదేవం హు నీకు చెప్పాలా అయితెం ఇప్పు లైఫ్ బోరింగ్ బోరింగ్ బో
అవ్ న్
బోరి
ఉమ్ వేస్ తెల్దా
ఆ బస్ కి ను వైట్ పేపర్ తెలియదు కదా
హ్మ్ హమీఅవు అవును అది అది చాలా వరకు బెస్ట్
ఆ హా ఆ తామర్ ఎన్నా కాలంలా అయిపైతే మరిను వానా ఎన్నా దిక్ కి న నింత వతాదిేది వే దిడిగా ఉంటది ఎండాకాలంలో లైఫ లోయితేే మావ కయళు తిన్న
ఓ అవు
నువ్వు కాయలు తిన్నావా
ఇప్పుడు కలుతాయి చార్చన్నకు ఇబ్బులు హ్మ్ హ్మ్